ఆ బాగున్నామండి.
తిన్నరాండి. చాల
ఆ చేసిన్యామండి. ఇప్పుడే ఐదు నిమిషాలు అయితాంది. ఇప్పుడు
నువ్వు
అయ్యిందండి.
మా పని కూడా ఇప్పుడు అయిపోయిందండి.
బొంచేసారాండి. మీ
హ్మ్ ఇప్పుడెండి. బోల్దోమిన్ బోమ్, బోల్దోమినా రెండు ఉం తోమెస్న అయిపోయినాయి గా మీరు మీదైయిపోయింద, బోల్తోమ్మడం బట్ట్ తన్నా బోల్లు ఉన్నాయా లేకపోతే బట్టలు పిండెది. ఉంద
ఇన్గా వాషింగ్ మిషనా అండి. ఇంగ రేపొద్దునే ఇస్తాం.
హుహ్మ్, బోల్ల్తోమిలైతే
ఆ తోమీనామండి. చెప్పండి. ఇంకా తిన్నారా మీరు
హ్మ్ ఇప్పుడే తిన్నా అండి. ఇం కూడా మీఇంకారెండి. మీరు
మేమ్ పాలకూర పప్పు
హ్మ్ హుహ్ ఎట్లేస్తారండి.
ఆ ఎట్లా అంటే, మార్కెట్ కెళ్ళి పాలకూర తెచ్చుకోవాలండి. తెచ్చుకోని అది పోస్ పెట్టుకోవాలి, పప్ప్ పాలకూరల పప్పేయాలనుకుంటున్నామో, కుక్కర్ లో పప్పు నానేసుకోవాలి. అన్నే వేసుకున్నాక, ఇప్ పాలకూరగాడిగి అందులో వెట్ ట్టి స్టవ్ మీద పెట్టి ఒక మూడు విజిల్, నాలుగు విజిలు వచ్చేదాంక ఉంచుకోవాలి.
హమ్
ఉంచినాక తీసి ఉడికిినక ఉప్పు కారం వేసి పెట్టుకోవాలి తర్వాత అంత వెళ్ళిపోయే ఇట్లా అన్ని ఓలసి కరేపాకు ఆ పోపు గింజలు
ఉహం
ఇవన్నీ మళ్ళా తాలింపూ వేసుకోవాలి
ఓహో
వేసుకొని దగ్గరకి అయేదాక కొసేపు ఉంచేశ్నక
అంటే ఎన్ని విజిలు రావాలండి మరి
అందులో మూడు నాలుగు
మూడైతే మెత్తగకాద అండి
అంటే కొంచెం పాలకూర ఉంటే ఎక్కువ ఉంటె ఎంకదండి లేకపోతే నార్మల్గానే ఉంటుంది
ఆహా చెప్పండి ఇంకా ప్రాసెస్ చెప్ప పండన్
దగ్గర డికేసినాక పాలకూర పప్పు పొయ్యి మీద వేసినాక అందులో కలుపుకోవాలి కలిపినాక కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా అనే చూసుకోవాలి
హమ్
మనకు కొంచెం లూజ్ ఉంటే కొంచెం గట్టిగా కావడానికి కూడా స్టవ్ మీద పెట్టుకొని కొంచంసేపు మళ్ళీ ఉంచేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు పాది నిమిషాలు ఉంచేసుకోవాలి
అవునా
ఆ స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి చూసుకుంటూ ఉండాలి లేకపోతే మళ్ళీ పప్పు మాడిపోతుంది కింద
ఉహ అంతే ఎంత టైం పడుతుండి అంద ఒక గంట పడ్తదా
ఆ గంట ఏం పట్టదండి అర్ధ గంటల అయిపోతుది
అంటే అర్జెంటట్ అంటే కావాలంటే అయితే అయితే
అంటే ఫుల్ మంట పెట్టుకోవాలి ఒక మా మంచి ఉండాలి ఎందుకంటే మాడిపోకుండా విజిల్లు త్రీ రాగానే బంద్ చేసుకోవాలి
ఉహం ఇంక ఇప్పుడు ఇగ మీ మీరు పూలు వెళ్తారుాద అడి
ఆ అలూతం అండి
ఇపుడు సీజనే ఇగ ఇపుడు సీజ నిజంగా వస్తానే మరి
వస్తాలేవండి ఇప్పుడు ఎవరున్నా ఒకరు వస్తారండి అవి తెచ్చినప్పుడు అరకిలా కేజీ ఇలా కట్టుకోవడం
అంటే ఇప్పుడు కనుక కాంబ్రాలు ఎంత అండి పావుకిలకు అన్నట్టు ఉండదా కీలకు అన్నట్టు ఉంటుందా
పావు కిలో లెక్క ఉంటదండి హాఫ్ కేజీ లెక్క ఉంటంది కేజీ లెక్క ఉంటది
కేజీకి ఎంత అంటారు
కేజీకి టూ హండ్రెడ్ ఇస్తారు కొందరు కొందరు టూ ఫార్టీ ఇస్తారు
కాన్ కాన్కాం్రాాలండి
కనకామరాలండి
అంతేనా
హుమ్ అంటే కొందరు తెలిసిన వాళ్ళేమో టూ హండ్రెడ్ ఇస్తారు తెలివని వాళ్ళు టూ ఫార్టీ ఇట్ల ఇస్తారు
ఇని మూరు తులసి ఒక కేజీ కతే
కేజీకి అందాదా మేము ఎప్పుడంతా గొలవలేదండి పావు కిలోకి అయితే ఆ పాదో పదిహేనే ఏమో అయితాయండి
ఊహూ
కొంచెం లూజ్గా గుంజుతే పది పదిహేను అయితయి లేదంటే పది అవుతయి మనకు దగ్గరికి ఉండాలనుకుంటే పది అవుతాయి
మీ షాపా అండి
ఆ లేదండి షాప్ లేదు మాకు ఇంట్లోనే డైలీ కడతాం
అంటే వాళ్ళు తీసుకొస్తారా లేకపోతే మీరు తెచ్చుకొని కట్టుకుంటార
వాళ్ళే తీసుకెతారు వాళ్ళే తీసుకెళ్తారు
అంటే వాళ్ళకి షాప్ ఆ లేకపోతే అందువల్ల ఏదైనా ఫంక్షన్ ఉన్నాండి
అళ్ షాప్ ఏ ఉంటదండి పూల షాప్ ఉంటది పోస్టఆఫీస్ కాడ ఇక అన్ని ఇస్తారు కనకామరాలు అన్నీ కాదు మల్లె పూలిస్తారు బంతి పూలిస్తారు చామంతి పూలిస్తారు ఏమి అమ్ముకోవాలనుకుంటే అవి పట్ట కస్తార క ఇక్కడికి
అహా ఈసారి ఉగాది కేటనా వీలే అ మరి
ఎక్కడికి వెళ్ళలేదండి ఇంట్లోనే ఉన్నాం
అంటే కొత్త సంవత్సరం ఉంటారు కదా కొందరు పోతారు కదా మీరు వెయిన్లా అని
పూలవి కొంచెం గిరాకుండే అందుకే పోలేదు ఈసారి
అవునా నేను పోయినండి శివనగర్ కాడ ఒక రామాలయం అని బాగుంటది అసలు అన్నిీ గుళ్ళు ఉంటాయి అండి అందులో ఇంత ప్రశాంతంగా ఉన్నంటే అంత ప్రశాంతంగా ఉంటుందని అసలు
అవునా అండి
ఈ సార్ పంండగకి మళ్ళీ శ్రీరామనవమికి కూడా కళ్యాణం మందులో బాగా జరుగుతుందిండి మస్తు ఫెసిలిటీస్ ఉంటాయి చాలా బాగా జరుగుతుంది
ఉహు అంటే మీరు ఎప్పటికి వెళ్తారా అండి
ఆ ఇ అవి ఒక వన్ మంత్ కు ఒకసారి సారన్నట్టు పోతా అండి కొంచెం అక్కడన్నా ప్రశాంతం ఉంటది కదా మన ఈ ఇప్పుడు ఇంట్లో అని బయట అని అంటే గుళ్ళ అనేది కొంచెం ప్రశాంత త ఉంటది కదాండి
అక్కడ
అంటే ఇగ ఎక్కువ ఉండరు ఒక మండే ఆ ఫ్రైడే ఉంటారు
ఉమ్మ్
అంతే ఇంగ ఇగేమన్నా ఫెస్టివల్స్ అయితే ఇంకా ఎక్కువుంటారు
ఊహూ అంటే దగ్గరేనా అండి మీకు
ఆ మాకు దగ్గరనే అండి గ అదొకటి దగ్గరుంది గోవిందరాజులు గుట్ట అని ఇంకా పైన గుట్టట్లే పైకి క్కాలండి అక్కడ కూడా బా జరుగుతది కళ్యాణం
ఎక్కరా అండి మీరు గుట్ట మీదకి ఎప్పుడప్పుడు
ఉమ్ ఎక్కుతా అండి అసలు బాగా జరుగుతాయి అసలు మా చిన్నప్పటి నుండి డి ఎంత చూడాలనిపిస్తది తెలుసాండి అంత త బా జరుగుత అసలు చెప్పు లేకుండా పైకి ఎక్కుడుంటది అసలు ఎంత బాగా జరుగుతదో కళ్యాణం అంత మందిలైనా కూడా అస్సలు చికాకని పియ్యదండి
అది ఎప్పుడెప్పుడు జరుగుతదండి జాతర
ఈ కళ్యాణం జరిగిన తెల్లారి నుంచే రథం తిప్పుడు స్టార్ట్ చేస్తారు అప్ అప్పటి నుంచి స్టార్ట్ ఐతుదింగ
అంటే రథము మొత్తము వరంగల్ మొత్తం తిరుగుద్దా అండి ఇట్లా లేకపోతే ఓన్లీ దేవుడి దగ్గర మట్టుకే తిరుగుద్దా
ఆ దేవుడి దగ్గర అంటే దేవు లో గుళ్ళలు ఉంటాయి కదా అండి అక్కడ నిద్ర చేస్ తుంది ఒక రోజు ఇక్కడ ఒక రోజు అక్కడ అని ఒక మూడు నిద్రలు చేస్తాయి మూడు టెం పుల్లల్ కాడ
మూడు మూడు నిద్రలు అయిపోయినాక మళ్ళా గుళ్ళోకొస్
మ్ మళ్ళా మూ మూడు నిదరలు అయిపోయినాక గుళ్ళకి యాధావిధిగా వస్తుంది ఇంకా ఇంకా కొంచెం టైం పడుతుంది కదా అన్ని అన్ని తిరిగి ఒక్క రోజు రావాలంటే ఇబ్బంది కదా
అంటే త్రీ డేస్ ఫోర్ డేస్ కే వస్తాయంటారు గుళ్ళోకి
ఉమ్ అక్కడక్కడ నిద్ర చేస్తాంటది గుళ్ళల్లో అన్నట్టు ఊరేగింపు లెక్కన ఇప్పుడు కళ్యాణం అయితే ఊరేగింపు ఎట్లు చేస్ హీరో అట్లా రాములు వాళ్ళది అట్ట చూస్తరుండి మ
అంటే ఇట్లా రథాన్ని మనుషుల తోటి ఇట్లా నడి తరా అండి
మ్మ్ రథం మొ రథాన్ని కదిలించాలంటే ఒక ఇరవై మంది దాకా కావాలండి అంటే మా చిన్నప్పుడైతే ఒక ట్వెల్వ్ ఫీట్స్ నైన్ ఫీట్స్ దాకా ఉండే అసలు అప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే ఒక ఫోర్ త్రీ అయిపోయిందండి రథం స్టెప్స్ ఎ క్కుండే అప్పుడు ఇప్పుడు చానా తక్కువ చేసిండ్రు ఎక్కడానికి కూడా భయం ఐతాందిని ఇంకా పిల్లలు ఉంటే జారి పడుతుండని తక్కువ చేసిండు ఇప్పుడు స్టెప్స్ అంతా ఇప్పుడు ఫైవ్ ఉన్నాయండి ప్రస్ దానికైతే ఇంగా
అంటే స్టార్టింగ్ ఎన్ని ఉండే అండి
ట్వెల్వ్ ఉండే నైన్ ఉండే అండి ఇప్పుడు అందరూ ఫోర్ త్రీ చేసిండు ఇప్పుడైతే
ఉంహ్ పతి ఎెడా కాలం జరుగుతంటార అండి
ఉం ఎండకాలం కంపల్సరిగా శ్రీరామ నవమి కళ్యాణం జరిగిన తెల్లారి నుండే ఊరేగింపు స్టార్ట్ అయితుది
మ్ ఇంకెక్కడికన్నా వెళ్ళిన్రా అండి మరి మీరు ఈ మధ్యలో
ఈ మధ్యల ఇంకేడి పోలేండిక ఇప్పుడు ఇక శ్రీరామా నవమికి షాపింగ్ పోదాం అనుకుంటున్నా మీరు వెళ్ళిలా అండి ఈ మధ్యమేన పండుగల నా ఫెస్టివల్స్ ఆ డి ఫంక్షన్స్కి దేనిక షాపింగ్ కి
కు దీపావళికిె తెచ్చుకున్నామండి ఇ మళ్ళీ వెళ్ళలే ఇప్పుడు ఈ మధ్యలో ఇంక ఊరి ఇట్లా ఏమి వెళ్ళట్లేవు కదాని తెచ్చుకోలేదండి ఈసారి ఏమి
ఈసరి కళ్యాణం కి తీసుకుందాంని కుంటున్నాం మేము బట్
ఎట్లా తీస్కుంటారండి మీరు మటన్?
అంటే ఇంగ మన దగ్గర మా షాపింగ్ మాల్ ఉంటది అందులో ఇప్పుడు ఆఫర్స్ ఉంటాయ్ గదండి ఏట్లయ్నా
అవునాండి
ఉమ్ ఆఫర్స్ ఉంటాయ్ గాబట్టి ఇగా పిల్లల్కి డ్రెస్సెస్సు ఇంగ్ ఆ మా ఇగా శారీస్ అనంగా కుర్తీస్ అనంగా అన్ని ఆఫర్స్ పెడ్తారు గదా ఇప్పుడు ఇంకా
లంగావోణా య లేతే డ్రెస్ మోడల్ ఆ లేకపోతే
ఇగ ప్రస్తుతన్కాయ్థె కళ్యాణంగా ఇగ శారీసే శారీ అయితేనే కొంచెం బెటర్ ఉంటది గదా
ఉహుమ్ ఉడుక పోస్తదికానే మరి శారీకి మరి ఎండకూ ఇట్లా కళ్యాణానికి వెల్తే గదా మరి పట్టు చీరంట ఆగుద్దాని
ని అట్లేమ్ ఉండదు అది కం పల్సరీగా ఉండాల్గా మ్యాండెడ్గా సి సారీ అంటే ఇంగా తప్తాదాన్డి ఎట్లయ్నా ఇన్ ఇంటికి వచ్చినాన్క రెస్ట్ ఆ య్నది డ్రెస్సింగ్ చేస్కొని నిమ్మాలంగా ఉండొచ్చు గాని ఎట్లయ్నా కళ్యాణం అంటే ఉంటది గదా ట్లా శారీ కట్కో పొదెబావుండద్గా
అవునన్డి మేము కూడా వెళ్దాం అనుకొంటున్నామండి ఈసారి కళ్యాణానికి వెళ్దామని జూస్తున్నాము చూడాలండి ఎట్లా ఉంట్ ట్ దో ఇగ
ఆ వెళ్ళ వెళ్తే బెట్ ట్రండి కళ్యాణంగానోళ్ళకి కళ్యాణం జరుగుతదా అక్షింతులు కడ్తే కళ్యాణం జరుగుతదంట అండి.
అవునా అండి అదే వెళ్దామని అనే అనుకుంటున్నామన్డి ఇగ ఈసారి రా రాని అంటార్ అందరూ మా కొంపా పక్క సైడ్ వాళ్ళు వీళ్ళు రమంటారు.
ఉమ్ వెళ్ళాలండి అక్కడక్కడికి వెళ్తేనే మనకి ప్ర. ప్రశాంతాత ఉంటది ఎప్పుడు ఇంట్లో ఉంటే ఏముంటంది. చెప్పన్డి.
అవునండి గుళ్ళోల్లో ఉంటే ఐదు పది నిమిషాలు ప్రశాంతంగా అసలీ ఏ ఆలోచన లేకుండా ఉంటదండి కాసేపు.
ఇహ్ అవును. సరేనా అండి.
ఒకే అండి.